హలో హాయ్ అండి ఇంకా వినిపిస్తుందా
స్తుంది వే
ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు ఆ వినిపిస్తుంది
ఆ బాగుందావు
అ ఏం చేస్తున్నారు డిన్నర్ అయిందా
ఇప్పుడే అయింది ఇప్పుడే అయిి బయటికి వెళ్ళిన
ఏం తిన్నారు డిన్నర్లు
బిన్నార్లు రైస్ చికెన్ ఆ దాలు దాల్ దాల్ కంపల్సరీ ఉండాలి
డైలీ తింటారా అ దాల్
దాల్ దాలయితే కంపల్సరీ ఉండాలి దాంతో పాటు ఒక కర్రీ ఇవాళ చికన్ ఉండే ఆ మా వదిన వాళ్ళు బ్రింజాల్ చేసిండ్రు
ఇంకా దాంతో పాటు మామ మమ్మీ వాళ్ళు మమ్మీ వడలు అది ఇస్తే ఆలువడలు చేసింది ఆలు తినేసి
ఇవాళ ఇఫ్తార్ లాస్ట్ డే అనుకుంటా
మే రోజల మీ
హుం అళ ముప్పై
ఆ
కంపల్సరి
అవునండి మీది షాపింగ్ అయింద రా దానికి నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్
ఫైైనల్ ఇయర్ ఫైనల్ సే ఏ గ్రూపు
అది సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి
అయినా ఎగ్జామ్స్ అయిపోయాయా
లేదు ఇంకా నెక్స్ట్ మంత్ ఉన్నాయి ఎగ్జామ్స్
పోయినాంటేనా
అవును
మరి దీని తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు
అదే వెతుకుతున్నా ట్రెంస్ చేదానా రాయాలి
అ అే మామూలుగా పజ చేస్తారా మామూలు బి వస్
అదే అనుకుంటున్నా ఎంఎస్సి అన్నా ఎంబిఏ అన్నా అనుకుంటున్నా
అ
అవు
లాయండి
అవునా ఎక్కడ మీ ఊర్లోనేనా
ఊళ్ళ అంటే ఆ వెళ్ళాలి ఆసిఫాబాద్
ఓకే
ఉ
మీరు రేపు రంజాన్ రోజు ఏమేం చేస్త
ఆరందా అనిదు మార్నింగ్ లేస్తం మార్నింగ్ నమాజ్ ంటది కదా ఫస్ట్ అయితేర్ మార్ వెతాను వచ్చాక మంచిగా వ స్నాన స్నానాలు అవి చేసి కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు ఒకవేళ లేకపోతే ఉతికిన బట్టలు వేసుకొని ఇద్దరు వె కుర్మా పెెట్టి ఓ ఆసుర పెట్టి మళ్ళా ఈద్గాకి వెళ్తాం ఈద్గా మాకు రేపు నైన్ థర్టీకిి అని విష సారు అంటే నైన్ వరకు అక్కడ ర కావాలి నైన్ నుండి అ ఉంటది అంటే లెక్చర్ ఉంటది
ఓకే
ఆ పతారు నమ్స్ చదు ఇష్ట ఆఫ్టర్ నమ్ టెన్ మట్స్ నజ అదు నంతర కుతుబా అయితది టెన్ మనిట్స్ మొత్తం హాఫ్ అన్ అవర్ అ హాఫ్న్ అవర్ అయిన తర్వాత టెన్ వరకు అయిపోతుంది ఆయన తరవాత్ ఏ అందరం శుభాకాంక్షల్ జప్ మ్మ్ లేద్
రేపు ఏముంటది స్పెషల్ బిర్యాని యా లేకపోతే ఇష్టమా
నా ఇంట్లో మామూలుగా అయితే ఇప్పుడు బాగా చికన్ బాగా రేట్ అయిపోయింది అని అంటుండే త్రీ త్రీ హండ్రెడ్ పర్ కేజీ అంట ఇగ ఎంతయినా తెచ్చుడే గదా
అవును తెచ్చుడే గేట్లైనా
చికన్ కుర్మా చేేసి బగారా రైస్ జేస్తా మల్ల దాల్చా కద్దూ ఏసి దాల్చల్ ఏస్తర్
మీకు ప్రాసెస్ తెల్సా ఏదన్నా రెసిపీ ఏమన్నా జేస్తారా వంటలు
ఇంగ లేదు ప్రాసెస్ ఏం తెలీదు ఎప్పుడే కిచెన్ లో ఎల్లలేదా నేను చదివినప్పుడు బ్యాచులర్ గా ఉన్నప్పుడు మామూలుగా కొన్ని చిన్న చిన్న టమాటా కర్రీ కర్రీ చేసుకునేటోల్లం మరీ ఇంత ఏం ప్రాసెస్ సేమియా జేస్తడు చేమియా షీల్మగ షీల్కుర్మ చేస్తరు అందరిగ జో చేసిన వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తూ ఉంటరు కలుసుకుంటరు చిన్న పిల్లలకైతే ఈష్ తడి ఇదీ అంటే
డిస్టపెన్స్ వస్తుందన్ డి వాయిస్
అవునా ఎట్లా గర్ గర్ వస్తుందా వేరే వాళ్ళ వాయిస్ ఇన్పిస్తుందా
వేరే వాళ్ళదండి పిల్లలు ఆడుకుంటున్నట్టు వస్తు ఇప్పుడు కొంచెం ఓకే అండి ఓకే అండి ఓకే ఓకే
ఇది అంటే వాళ్ళకు ఏదో గిఫ్ ఫ్ట్ లాగ
గ్రి
ఆ పైసాలే గాని ఏమైనా వాళ్ళకు కొంచెం సంతోషం కలిగింది
అవునా
ఉగాది ఎలా చేసుకున్నారు మీ ఉగాది అన్ని కదా
అవునండి మేము ఏం లేదు మార్నింగ్ లేసి ఇల్లంతా కడిగి చల్లిన తర్వాత దేవునికి పూజ చేసినమండి స్నానం చేసిన తర్వాత ఆ ఇగ ఉగాది స్పెషల్ బచ్చప్పలు ఇంకా ఉగాది పచ్చడం చేస్తాం
అంటే అందరు అదే చేస్తారా లేదా ఆప్షనలా
లేదు అందరు ఖచ్చితంగా ఉగాది రోజు అదే చేస్తరు ఇంకా ఏమన్నా అడిషనల్ చేస్తే చేయొచ్చు పులి పోరా
ఆ బచలులు అవి జసుడే అందరు
అం కంపల్సర ఇంకేమన్నా అడిషనల్ మనం చేస్తే ంటే అది మన ఇష్టం ఆప్షన్
ఓకే ఈ టూ మాత్రం ఓకే ఉ
ఇవి రం చేస్తాం ఇంకా టైం ఉన్న వాళ్ళు పులిహోర పాయసం సేమయ అవి అట్లా చేస్తారు పడుగ రోజు ఆ అయిపోయినాయంండి
ప్రాసెసింగ్ నడుస్తుందా ఎట్లా అమౌంట్ వచ్చిందా
లేదా
ఇంకా రాలేదా ఎన్ని రోజులుయింది అది ప్రాసెసింగ్ పని
కోలేదండి వాళ చెక్ చేసుకున్నా నేను
అట్లా కాదు మీ ట్వంటీ కాల్స్ ఎప్పుడు అయిపోయినాయి
కాల్స్ అయి్యి నియర్లీ వన్ వీక్ అవుతు తుంది
వన్ వీక్ నుంచి కూడా ఎమౌంట్ ఏం రాలేదు ఇంకా ప్రాసెసింగ్ ఏముందా
అవును
అవును స
ఇంకా మీ వాళ్ళ డే ఎట్లుండే
మ్మ్ టుడే డే మంచిగా ఉండే మార్నింగ్ మార్నింగ్ సైర్ అయిన తర్వాత మంచిగా వర్షం వచ్చింది మొత్తం వాతావరణం చల్ ఇల్లగా అయిపోయింది మార్నింగ్ అయితే మస్తు పడుకున్నా నమాజ్ చదివిన తర్వాత
డైలీ ఎన్నిటికి లేస్తారండి
అంటే ఇప్పుడు రంజాన్ లో వున్నారా మామూలుగా ర రంజాన్ కాకుండా అంటే నార్మల్ డేస్ లో సిక్స్త్ థర్టీ సిక్స్
ఓకే లేసిన తర్వాత మీ డైలీ రొ టీన్ చెప్తారా
లేసిన తర్వాత బయటికి వెళ్తాము మా ఫ్రెండ్ ఉంటుంది మా ఇంటి ముంగట అ అదే ఆ ఆమె ఇక ఆ చల్లుతుంది. ఇంట్లో ముగ్గులు వేస్తుంది, ముచ్చట్లు చేస్తది అవన్నీ ఒక గంట పోతది ఆ గుంటా ప్రాస్ చేసు కుంటా ఆమెతో ఆ అదే వన్ అవర్స్ కంపల్సరీ అది స్పెండ్ చేయాలి
ఓకే
లేకపోతే మళ్ళా ఆ ఏ కనిపిస్తలేవు ఎటు పోయినా ఆమె పోయినా నాకే అంటది ఆమె ఆమె ఏటో ఏటో తిరుగుతది నాకే అంటది లేకపోయినా ఆ అమ్మ అదయిన తర్వాత అదయిన తర్వాత ఇ ఇబాయే ఈనాస్ చెప్ లేసింది గడేసి స్నానం చేసి ఇకా ఆఫిసి ఆఫస్కి బైలు దేరుత
ఫిట్నెస్ కోసం ఏమన్నా చెస్ట్ స్తారా అండి డైలీ, జిమ్ గాని డబుల్స్
ఆ మార్నింగ్ అయితే డిప్స్ కొడతాను
అది డైలీ కొడతారా లేక పోతే వన్ టూ డేస్ ఇట్లా గ్యాప్ ఇస్త
ఏం గ్యాప్ అది డైలీ కొడతా ాను ఎప్పుడన్నా ఆయా అనిపించి లేదా కొంచెం బాగా అలసి నట్టు అనిపిస్తే చెయ్యను, మామూలుగా అయితే అ డైలీ చేస్తాను డైలీ అంటే వీక్ లో సెవెన్ డేస్ కదా సిక్స్ డేస్ అయితే కంపల్సరీ చేయాల్సిందే సిక్స్ టు ఫైవ్ డేస్ మళ్ళీ ఇగ ఆఫీస్ కెల్టా ఆఫీస్కెళ్ళి వచ్చిన తర్వాత వచ్చ కే సిక్స్ ఐదే
మళ్ళీ ఈ డంబుల్స్ అనేది ఊరిక వెళ్తే అట్లా కూడా స్కిప్ చేస్తారా
ఆ ఊరిక వెళ్ళినప్పుడు కూడా స్కిప్ చేస్తా అవును అదే ఇప్పుడు ఉన్నప్పుడు అవి స్కిప్ అవుతది మామూలుగా నేను ఎక్కువ ఎటు వెళ్ళను ఒకవేళ మా అక్కయ్య వాళ్ళ అట వెళ్తే మామూలుగా డమ్బులు లేకుండా ఈ డిప్స్ తూ విింటాయి కదా మా అలాంటివి చేసుకుంట కుంట
ఓకే అండి థ్యాంక్ మీ డెయిలీ రొటీన్ టీం షేర్ చేసుకున్నందుకు
ఓకే మీరు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ ూ కాకపోతే మీరు కట్చేయకండి నేను కట్చేస్తాను
ఓకే అండి థ్యాంక్ యూ బాయ్